హలో
హలో హలో ఏం చేస్తున్నారండి?
ఏం చేయలేదండి. వంట చేస్తున్నాము. మీరు ఏం చేస్తున్నారు బాగున్నారా?
బాగున్నాం. మీరు బాగున్నారా?
ఆ బాన్నాం. బాన్నాం.
ఆ ఏం వంట చేస్తున్నారండి?
పులిహోర కొంచెం కర్డ్ రైస్ చేద్దామని.
ఒహో అవునా!
మ్ మీరు ఏం వంట చేయల్లని మీరు? చేత్ తాంది.
వే ఏమి ఎలా చేస్తారు అని!
మ్ నార్మలే తాలింపు. అదె దె దె తాలింపు అన్ని తాలింపు అన్ని వేసేసుకొని, మనకి చింతపండు కదా, కదా మెయిన్ ఇంగ్ర్రిడియంట్ పులిహోర అంటేనే, మనకి చింతపండె కదా! మనమెమో తాలిం వేసుకో, వేసుకునే ముందే, చింతపండు నానబెట్టుకుంటే బాంటాది.
ఓకె ఓకె.
ఈ ఇంకా అవన్నీ వేసేసుకొని ఇంకా యాజ్ యూజువల్ పులిహోర కలుపుకోవడమే అంతె.
మ్ హు అవునులేండి.
మ్ మెయిను ఇవన్నీ చెనిగిత్తనాలు, లు ఇవన్నీ ఉంటే బాగా,
మ్
టేస్టీగా ఉంటాది.
ఉన్ అవునవును. పులిహోర లెమనా అండి లేమనా లేకపోతే పులిహోరనా? ఓకె ఓకె
మ్
వేసుకొని చేసుకుంటారు మీ సైడ్ అయితే
మీ సైడు లెమన
ఆ మా సైడు అంటే లెమన్ రైస్ అని అది వేరు లెమన్ వేస్తాము పులిహోరలో అయితే చింతపండు వేస్తాము
మళ్ళ ఎందుకండీ ఇగ మీ అందరం అదే కదా మీరేన్న పెద్ద స్పెషల్గా చేసినట్
మేం బెల్లం యాడ్ చేస్తామండి
లెమన్ బెల్లం జయ్యాం అదే రసమన్నమా అండి పులివోర కదా
అవునవునండి అదే అండి
మీరేలా చేస్తారు బెల్లం యాడ్ చేస్తారా
అవునవును బెల్లం యాడ్ చేస్తాం మేము మీరు పులిహోర పౌడర్ చేస్తారు కదా మేము మా సైడ్ అయితే పౌడర్ ప్రిపరె ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట
వా బాగా చేస్తారన్
కుంటామండి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వస్తుంది
అవునులేండి
ఇది మనకి గుళ్లో ప్రసాదం పెడతారు కదా పులిహోర సేమ్ ఆ స్టైల్లో వస్తుందన్నమాట జనరల్గా మనం ఇంట్లో చేసుకుంటే కొంచం వెరైటీగా ఉంటుంది గుళ్లో ప్రసాదం తిన్న అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది అబ్బా పులిహోర తిన్నప్పుడు
అవునవునవును
ఆ అలా చేసుకోవాలి అని చెప్పేసి నేను కూడా నాకంత ఐడియా తెలిదు అన్నమాట టా సో కొంచెం యూట్యూబ్ లో చూస్తే సో ఆ పొడిని మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్త కోవచ్చు అని చూసి అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అన్నమాట
అవునం
ఆ పొడి వేసి చేస్తే గిన ఇంకా ఫ్లేవర్ భలే ఉంటుందండి
అవునండి మేము అట్లు ప్యాకెటే కొను కుంటాము
మీరు కూడా ట్రై చేయండి
ట్రై చేస్తా ఎప్పుడైనా చేస్తాంలేండి
బాగుంటుందండి చాలా బాగుంటుంది మాకు ఆ చెప్పండి
ఆ పొడి ఎలా తయారు చేసుకోవాలి అని అడుగుతున్నా
ఆ పొడి వచ్చేసి మనం కొంచెం ఆ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేయాలండి
ఉమ్
ఆయిల్ హీట్ చేసి అందులో కొంచెం ధనియాలు
ఉమ్
శనగపప్పు, మినప్పప్పు, ఆ కొంచెం కరివేపాకు కొంచెం వచ్చేసి ఆ జీలకర్ర అండి ఆ తర్వాత ఆ సో ఇవి కొంచెం దోరగా వేయించాలన్నమాట ఓకే మినప్ప పప్పు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం వేయించాలన్నమాట కొన్ని కొంచెం మెంతులు కొన్ని కొన్ని ఎక్కువ వేస్తే చేదు వస్తాయి కదా మెంతులు సో ఒక కొన్ని జస్ట్ అలా స్పూన్ అవసరం లేదు అర స్పూన్ కూడా లేదు జస్ట్ అలా చేత్తో చిట్కడ అలా ఎస్తే సరిపో పోతుంది సో అవి ఫ్రైగా కొంచెం మరీ మాడిపోకోకుండా దోరగా వే యించి మిక్సీ పట్టాలండి
మ్
ఆ మిక్సీ పట్టే సి మనం యాజ్ యూజివల్ గా ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో కి పప్పు మినపప్పు ఇవి పోపుకండి వేసి ఆ పల్లి వేయించాలి సో కొంచెం పచ్చిమిర్చి ఆ ఆనియన్స్ వేయరాదండి కొంతమంది పులిహోరలోకి ఆనియన్స్ వేస్తారు ఆ ఆనియన్స్ అసలు వేయకుడదు పచ్చిమిర్చి కరివేపాకు ఆ అవి బాగా వేయించిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడి అందులో వేయాలి సో లైట్ గా చింతపండుని మనం ఏం చేయాలి ముందే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మనం ఆ అది బాయిల్ చేయాలండి చింతపండు వాటర్ ని కొంచెం హీట్ చేయాలన్నమాట చిక్కగా అయిన తర్వాత ఆ రసాన్ని ఇందాక తాలింపోపు పెట్టుకుంటున్నాం కదా అందులోకేయాలిన్న మాట మ్ అలా వేసేసి ఆ సూపర్ తో ఉంటుంది కావళ్ళంటే టే మీరు చేసి ఆ టేస్ట్ చేసి కూడా చెప్పండి నాకు ఎలా ఉంటుందో
ఉ చెప్తాను లేండి
హా అలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట
ప్రజెంట్ మా ఇంట్లో పుల్లిహోర కడ్ రైస్ చేస్తున్నాం
కడ్ రైస్ అయితే మీరు ఎలా చేసుకుంటారు
నార్మలే యా యాజ్ యూజువల్ గా సేమ్ ఇంకా అలాగే పెరుగు అన్నం కలిపేసుకొని పోపు పెట్టేసుకుంటే పెట్టేసుకుంటాం లేదంటే లేదు
ఓకే ఆ అంటే మీరు ఆ పోమగ్రనేట్ సి
ఆ వేస్తాం వేస్తాం వేస్తాం కంపల్సరీ అవుంటేనే మేము తినేది
అవును అవును అవును అదే కొంచెం ఆయిల్ ఆయిల్లు మనం కడ్ రైస్
చేయం ఒక స్పూన్ కంటే ఎక్కువ యూస్ చేం
లేదండి ఆయిలే కాదండి గీ వాడండి కడ రైస్ కి సూపర్ టేస్గా ఓ కే గి అయితే గిన చాలా బాగుంటుందండి
గినే మేం పులిహోర లోకి కూడా గినే వాడ్
ఆ వెరీ గుడ్ నేను ఇందాక మర్చి పోయాను పులిహోరలోకి కూడా మనము నెయ్యే ఏయాలి ఆల్ ఆల్మోస్ట్ ఒక ఒకటి టూ టేబుల్ స్పూన్ మన నెయ్యి వాడితే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆ మామూలు మనం వాడుకునే కుకింగ్ ఆయిల్ వేయ్యాలండి అప్పుడు ఆ అదిరిపోతుంది అనమాట
అవునవునవును బాగుంటది మేము అదే చేసుకుంటాం అలాతే ఇంకా వడలు లేంది మేము తినం అవి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వేసేస్తాం
ఆ అదే అదే
గ్రానైట్స్ అట్లా ఆ
కర్డ్ రైస్ లేకె వేసుకుంటారండి
ఆ వేసుకోవచ్చు మన ఇష్టం పోమగ్రానేట్స్ వేసుకుంటాము జీడిపప్పు లైట్ గా వేసుకుంటాం
మా సైడ్ వేసుకోరండి
మా సైడ్ వేసుకుంటారండి ఇంకా పులిహోర్లోకి ఉంటాయి
ఓకే హ్మ్
కడ్రైస్ లోకి ఇంకా మేము ముద్రాక్ష కూడా యాడ్ చేస్తాం
ఓ ఓకే ఓకే
హ్మ్ సూపర్ టేస్ట్ బాగుంటది ఎందుకు బాగుంటదిండి పరమాన్నం పరమాన్నమా అది ఇవేమో అంటారు కదా పరమాన్నమా పరమాన్నం నమ
పరమాన్నం అంటే అది బెల్లమన్నం వస్తుందండి
లేదు లేదు అది రాదమ్మా పెరుగన్నమే వస్తుంది
లేదండి మీకు చెయడి పరమాన్నం అంటే బెల్లం చేసి కొంచెం ప్రసాదంగా నైవేద్యంగా పెడతారు దాన్ని పరమాన్నం అంటారు
అవునా ఏమల్ండి కన్ఫీజ్ అయినట్న్నా
తెలియకో తె తెలియనప్పుడు వేరే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పేది యాక్సెప్ట్ చేయ యండి ఫర్స్ట్ అది నేచికోండి మెరు
అఓ అవునా సర్లే
వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు ఒకవేళ నాలెడ్జ్ బాగా ఉండి అ అన్ని ఉన్నా కూడా ఒక్కొక్కసారి బై మిస్టేక్ అలా తెలియకపోవచ్చు కొన్ని కొన్ని విషయాలు అన్ని నాకైతే తెలుసు అని అనుకోవడం మూర్ఖత్వం అండి
అవునా అండి అవునవునుండి
ఆ ఏమిీ తెలియని వాడికి కూడా ఏదో ఒక విషయం తెలిసి ఉంటుందో అది వాడు చెప్తున్నప్పుడు మనం వినాలి
అవునవునాలాడి
ఆ సో అలా అన్
ఉగాది ఫెస్టివల్ ఉంది కదా ఏంటి ప్లాన్స్ ఏమి లేవా
వ లేదాండి మేము మా ఊరిక వెళ్ళిపోతున్నామండి
అవును లెండి
ఇక్కడ మేము కొంచెం ఆ మా రిలేటివ్స్ అక్కడ ఉన్ననమాట సో ఊరిక వెళ్ళిపోతున్నాము అక్కడ సెలబ్రేషన్ చేసుకుందామని
బాగా మంచి సెలబ్రేషన్స్ పల్లెటూర్ క వెళ్తున్నాము
నీవే
మేము కొంచెం అక్కడ ఎక్కడ తిరిగి పొలాలలో తిరిగి కొ కొంచెం వాటర్లు వాటరు కొంచెం ఉన్నాయంండి వాటరు చెరువులు అక్కడ కొద్ది రోజులు ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేసుకుంటాన్నా అండి
ఓహో అవునా అండి
అవునవునండి
ఓకే వెరీ నైస్ ఆంటీ ఎవరెవరు వెళ్తారండి మీరు
మా పేరెంట్స మా పేరెంట్స్ నేను
ఓ హో
హ్మ్ మే నేను మా పేరెంట్స్ ఇద్దరం మేమే అండి
రజస్
మాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు లేరు
ఓ ఓకే ఓకే పర్లేలేండి నేను ఉన్నాను అనుకోండి
వద్దులేనండి ఎలా తలకాయణప్పి
ఎందుకండి అలా అంటారు మరి అంత తలనొప్పించేటట్లు నేనేం చేసాను మీ సిస్టర్ మీ బ్రదర్ లేకపోతే నేను ఉంటాను అని అంటున్నా కూడా వద్దలేంటి అంటున్నారంటే మీకు బహుశా సిస్టరు బ్రదర్ ఉండే ఉండదు లేకపోతే ఆ వ్యాల్యూ మీకు సిస్టర్ బ్రదర్ లేకపోతే నేను ఉంటానండి అన్నప్పుడు నువ్వ ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ వాళ్ళు లేకపోయినా నేను ఉంటా అంటే నువ్వు వద్దు ఇదేండి అని అంటున్నామంటే వాళ్ళు ఉన్నట్టే కానీ నువ్వు లేరు అని చెప్పుకుంటున్నావని నాకు అర్థం
మా అట్లే ఏం లేదండి వాళ్ళు ఎవరు లేరు నేను మా పేరెంట్సే అని చెప్తాన్నాను కదా సర్లేండి మరి ఉంటాను.
సరే అండి బాయ్ అండి.
ఆ బాయ్